హలో విన పడుతుందా బ్రో
అదన్ని పడుతుంది బ్రో తిన్నారా ఆ బా బనమ్ మీరు బారున్నారా
ఆ బాగున్నావు ఇంకా తినలేదు బ్రో నువ్వు తిన్నావా
ఆ తిన్నావ్ ఏం చేస్తున్నారు
ఏం లే బ్రో ఆ టీవీ చూస్తున్నా అంతే
కాళీ నే నా నేను ఖాాలినే ఇబ్రన్న బైటున్న అంతే
అవునా
రేపు చిందు కదు బ్రో ఫైనల్ ఐపిఎల్
చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఇక్కడ నీ ఫేవరెట్ టీమ్ ఏవది
మగ్న అంతా తలాఫర్ రీజన్ బ్రో చెన్నై విదే బ్రో
ఆ నాద్ కూడా తల బరు ధోని ఫ్యాన్ నేను
ఆ
నేను కూడా సి ఎస్ క కే సపోర్ట్ చేస్తే నా ఇంతవరకుూ ఇప్పుడు ధోని రిటైర్మెంట్ చేసారు కదా అందుకే ఇప్పుడు ఏం చేయన దని ఏం బ్రో
ఏంం చేసేరా ఎప్పుడు ధోని రిటైర్మెంట్ టీం చేంజ్ ఆ
ఇంకా చేయలేదు కన్ఫ్యూజ్ గా ఉన్నా ఏ టటీమ్ కి సపోర్ట్ స ఏనంత నువ్వు
మా ఎప్పుడు అంతే చెన్నై అది ధోని అన్నా ఉంటకుపోయినా చెన్నై అంతే ఇప్పు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చెన్నై టీమ్ అంటేనే ఒక అంట ఉంటుంది ఫేవరెట్ ఏదో ఉంటుంది అలా దాని తర్వాత స్ ర్ హ్చ్
ఎసరిచ్చో ఆ ఎస్ఆర్ఎస్ టీంలో ఫేవరట్ ప్లేయర్ ఎరు బ ఇది
ఫేవరెట్ ప్లేయర్ అంటే అభిషేక్ శర్మ బ్రో ఎందుకంటే ఆడతాడుగా ఇప్పుడు యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ మాదిరిగా ఆడతాడు అగెసవ్లేరు యువ్రా సింగ్ మాదిరిగా
ఆ అవును బ్రో
బట్ ఫేవరెట్ యాక్ క్రికెట్ ప్లేయర్ అంటే సని ఇప్పు్ర హార్దిక్ పాండ్యా హార్దిక్ మళయా ఏటీమ్లో ఆనా కూడా చూడుచ్చ
ఆ ఎందుకు బ్రో
అంటే వాడూ ఆ యాటిట్యూడ్ గాని తర్వాత కొత్త వాడు కొట్టే ఇ సిక్సర్లు గాని నాటకి వెళ్ళిపోతుండి హైట్ లేకపోయినా
ఆ
వాడుటింగ్ బాగా ఆడుతుంటాడు
ఆ అదే చంద్రో
ఫ్లాట్గా వెళ్ళిపోతుంట ఆటిట్యూడ్ తర్వాత అంటే వాడు గేమింగ్ ఉంది కాబట్టి అటిట్యూడ్ ఉన్నా ఓకే బట్ ఆటిట్యూడ్ ఒకటె కొని గేమ్ లేకపోతే అది వేస్ట్ అంటారు మనకి వాళ్ళకి రెండు ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుది గేమ్ ఆడేవాకిటి ఉంటంది
ఆ అదిే నిజం బ్రో
ఉ మీ ఫేవరెట్ యాక్టర్ ఇది క్రికెటర్ ధోని కాకుండా
నాకు పరు ఉంటింటే సురేష్ రైనా బ్రో
ఆ
హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు వాడు
ఆ
అండ్ అటు ఆటిట్యూడ్ కూడా ఇష్టం నాకు మంచి ప్లేయరు మిస్టర్ ఐపిఎల్ కూడా అ టైటిల్ ఇచ్చారు వాడుకు అన్ని అన్ని ఐపిఎల్ ఫ్యాన్స్
మనీ అందకీ ఇష్ ఇష్టమైన ప్లేయరే సురేషు అంటే
ఆ అది ఇజం బ్రో ఆ జీరో హేటర్స్
ఆ
ఫారిన్ ప్లేయర్స్ లో ఎవరు ఇచ నచ్చారు బ్రో నీకు ఫేవరెట్ పేరు అంటే
ఫారన్ ప్లేయర్ లో ఏబిడి ఏబిడిఎల్ఎక్స్ బ్రో ఆల్ రౌండర్
ఆ అది నిజం బ్రో బట్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అన్నీ బాగా ఆడుతున్నారు బట్ ఎందుకు వాడు ఇంకా ట్రోఫీ
అంటే లక్ ఉండాలి కదా బ్రో ఇప్పుడు ఇప్పుడు ప్లేయర్స్ ఆడడమే కాకుండా లక్కు కూడా ఉండలే కొంచెం దాని తోడు అది కూడా ఉంటే వస్తుంది కంపల్సరీ బట్ ఇప్పుడు హార్డ్ వర్క్ కోటీమ్ మగడా వేస్ట్ అయితుంది లక్కు ఉండాల అందరికి ఏ విష టైంలో అయినా కూడా లక్కు ఉంటేనే అదీ వస్తుంది కంపల్సరి ఇప్పుడు రీసెంట్ గా అర్చింది కూడా ఇప్పటి వరకు ఎయిటీన్ ఇయర్స్ అయింది ఒకసారి కూడా ఎయిటీన్ సీజన్ అయినా కూ కప్పే వచ్చింది బట్ లాస్ట్ మా ఇయర్ వచ్చింది పర్వాత బ్యా బ్యాక్టు బ్యాక్ ఇప్పుడు మళ్ళీ ఫైనాన్స్ కూడా వచ్చింది రేపు ఉంది
హా అది నిజం బ్రో ఈ మ ఈ అంటే ఆ ఈ సీజన్ లో ఆర్సిబి చాలా స్ట్రాంగ్ ఉంది
ఆ ఈ ఈ సీజన్ లో అదే స్ట్రాంగ్ పంజాబూ స్ట్రాంగనే ఉండే బట్ అది లాస్ట్ సిక్స్ మ్యాచెస్ ఎందుకో ఓడిపోయితుంది స్టార్టింగ్ లో మొత్తం అదే కొడుతుందేమో
ఆ అన్బీటేబల్ అయిన్ బ్రో దో ఫస్ట్ సిక్స్ మ్యాచ్ అన్బిట్
ఆ తర్వాత అదీ ఏమైందో ఏమో మొత్తం పడిపోయినారు మ్యాచ్ అది ఒకటి కాడు కంటిన్యూగా ఓడి మోస్ట్లీ వచ్చారు లాస్ట్ కదీ ఎలిమినేటర్ లో ఇంకా అది క్వాలి ఇ ఇవ్వడానికి చా సుమ్నే కూడా వేరే టీమ్ మీద ఆధారపడి ఉండే అది గెలుస్తే అది ఇంక అర్ అర్ ఓడి పోవాల బట్ అది గెలిచింది అది గెలిచింది ఆర్ అర్ ఫైకొచ్చింది
ఆ అది నిజం బ్రొ ఆ ఆర్ఆర్ కంపేర్ చేస్తే పంజాబ్ టిమ్ చాలా స్ట్రాంగ్ ఉంది
చాలా స్ట్రాంగు ఎందుకంటే ఇప్పుడు ఓ అర్ అర్ టీం వాడేది సూర్యవంశం ఒక్కడే
ఆ
అతన్ తప్ప ఇంకెవరు వేరే వాల్ వాల్ ఆడ్తున్నరు బట్ వ అతనంత ఎక్కువ స్కోర్ గాని ఎవరు చేయలే ఆ టీమ్ లో రాజు మా అతను త్తైపోతే అయిపో మొత్తం పడిపోతారిగ మ్మ్ మొన్న గుడా నిమ్ నా మ్యాచ్ జరిగింది కద్
ఆ టుహండ్రెడ్ చేస్తే నైన్టిసిక్స్ రన్స్ సూర్యవంశీదె
వచ్చే మొన్న గేల్ రికార్డు బ్లా ఆ రికార్డు బద్దలు గొడుతుండే జస్ట్ మిస్సు థర్టీ బాల్ స్కి సజ్జరీ జేస్నాడు ఏటో సూర్య వంశీ ఇంకా ట్వంటీ ఎయిట్ బాల్స్కీ నైన్టీ సెవెన్ ఉండే
ఆ బ్రో నేన్ కుడా చూసాను నేను కూడా చూసానా మ్యాచు ఏం సిక్సెస్ బ్రో చాలా బ్బ
ఎత్తాడ్ అత్తున్నడంటే అతను అ ఏజూ ఓ గే చెయ్ అతను ఆడి గేమ్ కి అసల్ సంబంధమే లేదు అలా ఆడుతున్నావు
డేజం బ్రొ అంటే వాడికి వాడిన్ చూస్తే ఫిఫ్ ఫిఫ్టీన్ ఇయర్సు అంటే ప్చ్ నమ్కా
బట్ చూడ్డానికి అలా ఉండకపోయినా కుడ్ బా ఆడ్ తడు బానే ఆడ్తాడు
అది నిజాం బ్రో ఏ గుడ్ ప్లేయర్ బ్రో
ఆ గేమ్ లో రా గేమ్ రికార్డే తనకు వచ్చేసేది ట్వంటీ నైన్ బాల్స్ సెంచరీ ఐపోయేది ఎప్పుడు సెంచరీ పోయావో లాస్ట్ క్యాచ్ ఎల్లిపోయింది
అదే చూసాన్ బ్రో నాన్జ్
అదే అదే బ్యాడ్ లక్ కంటారు నిన్న కూడా అదే కొ నిన్న గుడా గుజరాత్ లో ఆరారు ఆ సెంచరీ మిస్ చేసుకున్నారు
అది నిజం బ్రో అంటే వా ఏమంటే వాడు ఆ అగ్రెషన్ను కంటిన్యూ చేస్తా బ్రో ఇంక నైంటీ సిక్స్ నైన్టీ సిక్స్ టెన్ నైన్టీ అ అనుకో గేమ్ స్లో చేయడు వాడు. అదే వాడు మా చేసేతప్పు. ప్పంటే
వాళ్ళు సర్జరీ కోసం కాకుండా టీం కోసం అడాలని చూస్తారు అప్పుడు
ఆ అది నిజం బ్రో రియల్ రా ఏంటది లోయల్టీ మీన్స్ అండ్ అది నిజం ఆ టీం కోసం ఏం చేస్తూనావ్ బ్రో
ఖాళీనే బ్రో ఊరికే ఉన్నా మీరు
ఆ నేను కూడా అంతే బ్రో
ఎక్కడ్ర ఇది
చాలా హీట్ బ్రో మన ఊర్లో చాలా హీట్.
ఆ ఇప్పుడు ఎండాకాలానికీ బ్రో
ఆ
వెనుకాల తర్వాత ఆ నిన్న మొన్న న్నా త్రీ డేస్ కంటిన్యూ వస్తానే ఉంది బ్రో మీ ఊర్లో
లేదుబ్రో ఏం లేదు ఆ ఆల్రెడీ వన్ వీక్ వన్ వీక్ అయింది.
వన్ వీక్ అయ్యిందా? వర్షం పడి
చాలా హీటు
ఆ ఓకే బ్రో అంటే ఇప్పుడువర్షం పడితేనే కొంచెం చల్లగా అవుతుంది అలా పడి వెళ్ళిపోయినా కూడా హీట్ ఎక్కువ ఎక్కుతుంది.
ఆ అదే నిజం బ్రో ఎక్కువ వచ్చిందా
ఆ ఓహో నిలబడిపోయినాయి రోడ్లంత ఎక్కడ చూసిన ట్రాఫిక్ జామ్ ఐపోంది. మొత్తం
ఆ బె బెంగళూరులో వస్తే ఏం న్యూస్్ బ్రో
బెంగళూరు నో యూస్ ఏంటంటే.. ఊర్లో డ్రైనేజీలో... పోతుంటే ఉంటే తప్
ఆ
చిత్తూరులో తర్వాత
ఆ
పల్లెటూరులో వస్తేనే పొలాలకి బాగా యూజ్ ంది తర్వాత బోర్ని బూమి లో నీళ్లు ఎక్కుయి ఊర్లో నీళ్లు పెరుగుతాయి
ఆ అది నిజం బ్రో
త వర్షం వచ్చినా కూడా బోర్ లో నీళ్ళు అనేది రాదు
ఆ
ఎందుకంటే అన్ని బోర్లు ఉంటాయి కాబట్టి చాలా దేంట్లోనూ రావు మీకా
అన్ని కాంక్రీట్ అన్ని రోడ్స్
ఆ ఇప్పుడు ఆది ఆ బోర్ వేసినా కూడా నీళ్ళు వస్తాయా? లేదంటే డ్రైనేజీ నీళ్లు వస్తాయా కూడా అంతులేదు
ఆ హా దేశం బ్రో మీరు ఇంట్లో కూ మీ మీ ఇంట్లో బోర్‌వెల్స్ ఉందా
ఆ మా ఇంట్లో లేదు కానీ మా పొలంలో ఉంది బ్రో దగ్గర కొళాయి నీళ్లు అంటే మామూలుగా వస్తారు కదా పంచాయతీ వాళ్ళు అవే నీళ్లు వస్తాయి తుంగా అవి బోర్ నీళ్లే బట్ అవన్నీ బోర్ నీళ్ళో ఒక ట్యాంక్ లో ప డ య బ డ్ అదే ఆ ట్యాంక్ నిండినాక అవి ఊర్లో ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఏరో రోజు అని ఒక్కొక్క రోజు ఉంటది మా ఏరియాకి ఒక రోజు ఇడుస్తారు అట్లా రాజ్ మా మా వస్తా ఉంటాయి టూ త్రీ డేస్ కి ఒక్కోసారి వస్తుంటాయి
అవునా
ఆ అవే ఇంక దీంట్లో బోర్ లేకపోయినా కూడా సరిపోతుంది బట్ పల్లెటూరు కదా మాది
ఆహాహా
అంతేకాకుండా మాకి దగ్గర ఇంటి దగ్గర ఒకదు ఆ గుడి దగ్గర బోరుంది ట్యాంకర్ లో కొట్టుబెట్టినారు
అవునా
మోటర్ ఆన్ చేసి ట్యాంక్ నిండ మరి పుటుకోడు ఏడ్చాడు
అవునా వాటర్ సప్లై బాగానే ఉంది కదా
ఆ
ఓకే బ్రో మళ్ళీ కలుద్దాం హలో ఆ మళ్ళీ కలుద్దాం బ్రో
సరే బ్రో
ఆ బ్రో బాయ్ బాయ్
బాయ్